బన్నరాండి
ఆ బాగున్నామండి బాన్నారా మీరు
బాన్నం
ఉమ్ ఏం జేస్తున్నరు
ఏం లేదు మీరేం చేస్సున్నరు
ఇగో మా పాపకూ పాల్తపిస్తున్నా పాప ఇంతసేపు చీకాకు చేసిండే
ఆ ఎన్నినెలలు పాపకి
పదిహేన్ నెలలు
ఔనా
ఔనండి
టిల్లు పాపకి
బృందశ్రీ
దశ్రీ ఆ
ఆ అ మీకు ఎంత ప ఆ తిన్నాను మీరేం జేస్తున్నారు అంటున్న
ఏం లే ఒ ఫోనే చూస్సున్న
ఔనా ఉహు మీకు మ్యరిడా
లేదండి
ఉమ్ స్టడియా ఉహు ఇంకేం చేస్తున్నరు
ఏం లేదు ఇంతశేపే టిఫిన్ జేశ్నం పులిహోర పేట్టిల్లు
పులిహోర నిమకాయ్ పులిహోరనా శింత పండు పులిహోరనా
నిమ్మకాయ్
నిమ్మకాయ్ పులిహోర నిమ్మకాయ్ కంటే చింతపండు బాగుంటది కదా అండి
ఔనుగాని ఇక్కడ మేమ్ హాస్టల్లో ఉం
హాస్టల్ల్లో ఉంటారా అవునా హోమ్ ఫుడ్ను చాలా మిస్ అయితారు గావచ్చు కదా
ఆయితమ్ ఇక్కడ మన ఇంట్లోండి నాకు పెట్టరు తేండి
అవును మీ అమ్మగారు ఏది బా చేస్తారు వంటలు
అన్ని బానే ఉంటాయి అమ్మ చేస్తే ఓకే ఆ ఆలు ఇష్టమెక్కువ
ఆహా మీరు నాన్ వెజ్ తింటారా తినరా
అ తింటాగాని ఎక్కువ తి నను
అవునా నేను మా మమ్మీ చేసింది అవునా నేను మా అమ్మ చేసిన దాంట్లో పప్పు చారు మళ్ళీ ఇది ఫిష్ కర్రీ అంటే అన్నీ బాగుంటయి. కాకపోతే నాకు ఎందుకో ఇది ఎన్ సార్లు తిన్నా కొత్త టేస్ట్ లాగా అనిపిస్తది
అవును హ్మ్ నాకు చేపల కన్నా చ పల పచ్చడి ఇష్టం ట్రాన్స్ఫర్ అయ్యల పచ్చడి గిట్లా అంతా ఇవ్వనా
చేస్తది
ఆ అవి ఇష్టం అవే
అవునా ఊహూ ఏ మళ్ళీ పెళ్ళి ఎప్పుడు ఇప్పుడు ఇప్పట్ల లేదు గావచ్చు
ఎహే లేదు చదవడమే ఇంక
చదువుకోండమ్మా మేమే చదువు మధ్యలో ఆపేసి ఇంట్లో చెప్పిరుగా అని చేసుకుంటే ఇప్పుడు కడుగుడు తుడుచుడు ఈ పాపక్కతే అమ్మా ఆ పాప ఒక్కతే అమ్మో బాగా అల్లరి పిల్ల అసలుకు బయటికి కెళ్ళాలంటది పావురాలను చూసి పట్టుకోవాలంటది ఆ మా ఇంటి ముందుకు పొద్దు పొద్దుటనే ఫుల్లు పావురాలు వస్తాయి ఫుల్ అంటే ఒక ఆ ఫిఫ్టీ సిక్స్టీకి ఎక్కువనే ఉంటాయి ఆ అం వాటికి ఇగ పక్కన వాళ్ళు, మా కింద షాపు వాళ్ళందరూ జొన్నలు, గోధుమలు అవన్నీ ఏస్తారు. నేనుఇగ మా పాపక్ మా రేకుల మీద కొన్ని అవేస్తానన్నట్టు, మా ఇంటి ముందు కొంచెం రేక్ ల షెడ్ ఉంది కింద, వాటి మీద నిలబడ్ పడి ఏవన్న తినిబెడతానన్నట్టు పాపకు.
గ పావురాలని చూసుకుంట దింటదా?
ఆ పావురాలని చూసుకుంటదింటది, వాటిని పట్టుకో అని ఏడుస్తది, అవి పోతున్నాయి అని ఏడుస్తది. మళ్ళా ఎవరన్నా, ఎటన్నా ఎళ్తే వాళ్ళత్ తోటెళ్తననీ ఏడుస్తది.
ఆ దుకాణంకి పోతా అనద?
ఎందమ్మ?
షాప్ కి పోతా అనదా?
షాప్ కంటే ఆమెకి ఇంక, షాప్ తెలీదు కదా?
అవును.
ఆ షాప్కేమ్ తెలీదు గనీ, ఎవరన్నా చాక్లెట్స్ తింటె, బిస్కిట్లు అంటే అవి కొంచెం ఎవరన్నా పక్కన వాళ్ళు ఇగ ముద్దు ముద్దుకు మామ మామ అని పిలుస్తది అందరిని. ఇగ వాళ్ళు ఇగ పాపకి మా బిల్ డింగ్ల ఈమె ఒక్కతే చ, బాగా చిన్న పాప. ఇంకోవ్వరు లేరన్నట్టు, ఇగ అమ్మాయి కోసం అందరూ చాక్ లెట్స్, బిస్కిట్ ప్యాకెట్లు తెస్తరు, మళ్ళ అవి ఎవ్వరికీయదు. ఆమోక్ క్కతే తింటది.
అంతే అంతే, మాటలొస్తున్నయా?
ఆ, అమ్మాన్ నాన, తాత, అన్న, పాప. పాప అంటది ఎక్కువ. ఎందుకంటే పావురాలను. ఒక పిల్లల్ని పాప పాప అంటది, కోడి పాపలు
ఆ హ హ హా. కోడ్లు గూడున్నయా ఇప్పుడు మీ దగ్గర?
లెవ్వురా, మొన్నమ్ మొల్లింటికి పోయినప్పుడు కోడిపిల్లలు ఉండే, విలేజ్ లో. వాటిన్జూసి. తీసుకెళ్దాం, తీసుకెళ్దామని ఎడిచింది. రెం రెం రోజులు ఉమ్ ఈ కోళ్ళని ఎలా పిలుస్తాం? అలాగే మా నాన్న పిలుస్తుం టె బాగా బట్టి పట్టింది. ఈ అట్లనే పోదాంపా పోదాం పా పో పాపల్ పోదమ్ అని బాగా ఏడిచింది ఒక రెండు రోజులు మ్మ్ ఇంక మళ్ళా పావురాలు కోప ప్పలు అన్ని కావ్వాలి మా
ఎన్నో కాదు ఎట్లా అయిందండి
ఏంటండి ఆ ఇగ గదేనంటే భక్ష్యాాలు చేసుకున్నాము మ్మ్ ఆ ఉగాది పచడి చేస్తాను ఈ పాపతోట సరిపోయింది ఏ పండుగ పలైనా అన్ని సేమ్ అనిపిస్తాయి ఇగ ఇమ్మే కొంచెం పెద్దగా అయ్యే వరకు మ ఏదన్నా
ఏేడుస్తున్నట్టుంది కదా
నా అన్నది కావాలి అసలకు ఇప్పుడు ఏదైన్నా అను కుంటా అసలు ఆడించుకుంటది గట్టిగా
చిన్న పల్లగాంట అట్లనే ఉంటారుగా
ఇందులో ఇమ అప్డేట్ వర్షన్ ఫోన్ చూడాలి కాని పక్కన అమ్మాయి కొంచెం ఆ కొంచెం పెద్ద అమ్మాయి సల్లు ఆ పిల్ల చూస్తుంటే అప్పుడప్పుడు పంపించినందుకు ఈ పిల్లలకు అలవాటుయని ఊకే పాప పెట్టు
ఇంకా మా అక్క కొడుకు కూడా అంతే మా అక్క కొడుకు కూడా అంతే ఫోను ఫోన్ అంటాడు అన్నం తినేటప్పుడే పెడతది కానీ ఎక్కువ పెట్టదు
సరే అట్లయినా అన్నం తింటదా ఏది అనా పెట్టి చిద్దాంంటే మూ ిన నోర్దే ఇర్బోదు నువ్్వ ఇ ర్యామ్స్ బెట్టు చిట్ శల్కమ్ బట్టు ఏది పెట్ స్లకి ఏ తినదు ఒకవేళ కొట్టి పెట్టినా కూడా నువ్వు కొట్టుకుయా కొట్టుకోననికి సంబంధం లేదన్నట్టు కూర్సుటాది
మ్మ్
మ్మ్ రాక్షసుగాగా
ఏ ఇప్పుడు ఉంటారులే తర్వాత ఉండారు అట్లా
ఆ ఇంకా రెండు సంవత్సరాలు అయితే స్కూల్కి ఎళ్తార్ గదా ఇగ
మాది నిన్నా మేమూ మనా ఫెస్ట్ ఉంటది మా కాలేజ్ డెస్ లు కొనుకోడానికి వోయినం హైదరాబాద్కి
అవునా
మా దగ్గర ఏం పెట్టలేదు పులిహోర పెట్టిళ్ళు ఇగ ఉగాది పచ్ చెడి చేసింది సాయంత్రం
పూర్ణాలు పూలలు అలాంటివి ఏం చేయలేదా బ మన్ భక్ష్ భక్షాలను కూడా పోలలంట్ రు ఇట్ సైడ్
అవునా
మనం భక్షాల్ అంటామూ కొన్ని ఏరియాలల్లా కొన్ని ఏరియాల్ల వాటిని పోలల్ అంటరు
మనకేం పెట్టలేదు చాన మంది ఉంటంగాదందుకే
మ్ హ్ ఇంకామ్మ వస్తున్నారు స్టడీ ఎలా ఉంది కాక్పోతే పోతే కొంచెం ఇంట్రెస్టు కొంచెం బోరు మిక్సింగ్ ఉంటది ఈ ఇప్పుడు కదా ఎగ్జామ్స్ టైలరు టెన్షన్ ఉంటది అ ఇం కమ్మ ఇ తిన్నవారా టిఫినే
ఆ టిఫినూ టమాట్ రైస్ పెట్న్నాం ఇప్పుడు సిలిండర్ ఎక్కువుంది గదా గ్యాస్ దాని వల్లే టిఫిన్స్ ఏం చేయట్లేదు ఇగ అన్నీ పొద్దున్న రైస్ ఎ మద్య సె సాయంత్రం రైసె
అవునా
ఆ
అసలకు ఏద చిన్న పాప ఉంది కదా ఏదనా టిఫిన్ చేద్దామంటే సిలిండర్ ఏడ అయిపోతుందో అని టెన్షన్ తోటి అసలుకు పాపం ఆమె
గోండి కద ఒకటి
ఉమ్ అదే మా లేదమ్మ అది వేరే వాళ్ళకి ఇచ్చిండ అది అటే పోయింది మాది సిలిండరు అది ఒకటే సిలిండర్ ఉండే గ్యాస్ అతను తెలిసినతను ఉండే చిన్న పాప ఉంది కదా అన్నయ్య కొంచెం తీసుకొచ్చి ఈయండి అని అంటే అంటే బుక్ చేసేదాన్ని అయిపోగానే బుక్ చేయి ఇక దాన్ని ఇండస్ట్రియల్ స్టవ్ ఉంది నాకు కొంచెం వన్ డే అట్లా మేనేజ్ చేసేదాన్ని తనకు పాలు కాగ పెట్టడం ఇక రైస్ వండడం అది ఇదనేసి ఇక ఫోన్ చేయంగానే పాపం ఆయన తీసుకొచ్చి ఇచ్చేది ఇప్పుడు ఇక ఎలా అవుతుందాన ఫోన్ చేస్తే సరే అమ్మ నేను తీసుకొస్తానులే బుక్ చేసుకో అని అన్నాడు ఆ బుక్ చేసుకోమంటే ఆ బుకింగ్ ఏమో కావట్లేదు
ఆ
బుకింగ్ కావట్లేదు నేను తీసుకొని వన్ మంత్ దాటింది ఇంకా నెక్ నెక్స్ట్ మంత్ చూపిస్తుంది నా బుకింగు
ఆ అవును నెల తర్వాత పదిహేను రోజుల తర్వాత వస్తుందంట కదా బుక్ చేసినా కూడా
తర్వాత నెల పదిహేను తర్వాత బుకు
ఆవును
నెల పదిహేను రోజులు అంటే నలభై ఐ దు రోజులకు బుక్ అవుతుంది ఆ బుక్ అయింది మళ్ళా నెలా పదిహేను రోజుల నెలన్నర వరకు వస్తుంది
వామ్మే ఇట్లాయితే ఎట్లాయిగా
ఆ అవద్దులే చుప్ చుప్ చుప్ అలా
అట్లానా ఏమో ఇక మేము హాస్టలా ఉంటాన్నాం కదా మాకే బిరుగా దాస్ అసలు ఎట్లా వెతుకుతుంది ఇంకా దాని అవును
మా లెక్క కాకుండా మంచిగా చదువుకోని మెయిన్ లైఫ్ లో సెట్ అయినాంకనే పెళ్లి చేస్తుకోరివి నేను చెప్పేది అందరి మీ అందరికి అదే చెప్తున్నా ఎందుకనంటే మంచి మన కాళ్ళ మీద మనం బత్కాలే ఉమ్ ఆడుఎవడో వస్తాడు వాడే బేడతాడు ఆడు ఏం పెట్టాడు రెండు తిట్లు తప్ప ఆడు బయట తిట్లే బయటా కోపం మనం విన్నది తిట్టాడు ఇంట్లో కొత్తం మనే కూస్తాడు కూరగాయలు ఏనా చీర పని చేస్త మన మీదనే ఉంట టది
ఆ అళు పై పై వస్తారుగా ఆ
అవును అదే మనకు మనమే ఈజీగా దొరుకుతాం సర్ లే నాకు స కోటుకు ఉంటాంది కదా అని వర్ ర్క్ లాగ ఇంట్లా గూడా ఏదైనా సపోర్ట్ గా చేసుకుంటు కొంతమంది అందుకని
సరే అండి మరి ఆ బాయ్